నమస్కారాం అండి బాగున్నారా
బాగున్నండి మీర ఎలా ఉ ఉన్నారు
మేము బాగున్నము అండి మీ ఇంట్లో వాళ్ళు అందరు బాగున్నారా
ఆ అందరు బాగానే ఉన్నారండి మీ ఇంట్లో వాళ్ళు
మా ఇంట్లో కూడా అందరు చాలా బాగున్నండి అసలు చాలా అంటే చాలా బాగున్నారు
ఆ ఈ యుద్ధం గురించి విన్నారా అండి
ఏం గురించండి
మిడిల్ ఈస్ట్ లో యుద్ధం జరుగుతుంది కదండి దాని గురించి
ఎక్కడా ఎ ఎక్కడ యుద్ధం అండి
ఇజ్రాయలు ఇరాన్
తెలవదండి నాకు యుద్ధాల గురించి మీర్ చెప్పండి వింటా అవునా కొట్టు కొట్టుకోవడం కూడా మంచిది కాదు కదాండి దెబ్బలు తగులుతాయి చనిపోతారు కదా
అవునండి అదే ఇప్పుడు దాని దానివల్ల అందరు అన్ని దేశాలు కొ కొట్లాడదామ అని ఉంటుందండి
అవునా
హలో
ఏం చేస్తున్నారండి పొద్దు నుంచి ఏం చేసిరండి తిన్నారా
అర్ధం కాలేదండి
తిన్న అంటంటన్నా
వినిపిస్తలేదండి మంచిగా చెప్పండి
అన్నం తిన్నరా అని అడుగుతున్నా
తిన్నామండి మీరు తిన్నారా అండి
మేము కూడా తిన్నామండి కొంచెం గట్టిగా మాట్లాడండి అన్నం తింటరు కదా
తిన్నవడి బట
మీరు మటన్ డిన్నర్ అన్ ఉం ఉటాండి అందుకే అరగలేదు కావచ్చు చికెన్ తినండి మీరు
నేను ఉండేది బయ్ బయట అండి ఇంట్లో ఉండనండి నేను హాస్టల్లో ఉంటానండి అవునండి చదువుకుంటున్నానండి
అవునా అయితే చాలా మంచి వాళ్ళే అనమాట చదువుకునే వెళ్ళెట వాళ్ళు అందరూ మంచి వాళ్ళని విన్నా నేను ఎక్కడో నేను చదువుకుంటాను అర్థమయింది కదండి మీకు ఓహ్
ఆహా అయితే మంచళ్ళు అంటారు మీరు అవునండి మంచోళ్ళు ఉండాలండి సమా సమాజం సమాజంలో మంచోళ్ళు ఉం ఉంటేనే మంచి మంచి పనులు జరుగుతాయండి
అవునవును మీ మీ ఆ అవునండి
ఆ మా మా దోస్తు ఉందండి ఇక ఆమె కూడా మంచిదేనండి
మాకు దోస్తులు ఉన్నారండి అంటే మీ కొక్కలకే కాదండి దోస్తులు మాకు దోస్తు లు ఉన్నారు చాలా మంచి వాళ్ళే ఉన్నారు మాకు కూడా దోస్తులు ఉన్నారండి మాకు ఇం ఇప్పుడు మీకు ఆ ఇప్పుడు మీరు విన్నారా ఆ లైక్ ఇప్పుడు మంచి మంచి వాళ్ళందరూ మంచి మన చుట్టుపక్కలనే ఉంటారంట విన్నారా
అవునండి నా చుట్టుపక్కల అయితే ఒకళ్ళు ఉన్నారండి మంచి మనుషులు అంతే
అవునండి మీ చుట్టుపక్కల మంచి వాళ్ళు ఉన్నారంటే మీరు కూడా మంచిగానే బతుకుతారని అర్థంమయితేనే ఉంది
అవునండి మీరు కూడా బానే బతుకుతా అంటన్నాట్టు ఉన్నారండి
అవునండి మీకు ఆ ఇంకా వీటి గురించి తెలుసా అండి ఇక హాస్పిటల్లొ ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఆ ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఎందుకు పెడతారండి ఇంట్లలా ఆ హాస్పి
ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఎందుకు ఉపయోగిస్తారంటే అండి దానివల్ల ఇప్పుడు ఏంటండి దానికి ఎమర్జెన్సీ ఉంటే ఓపెన్ చేయొచ్చండి దాన్ని వాడ
ఆ మా మా దగ్గర ఒకటి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఉంది
అవునా అండి తెలియదండి నాకు
అయితే మాకు ఏమైనా ఎమర్జెన్సీ వస్తే ఇక్కడికి వచ్చి మేము అందులో ఉన్నవన్నీ యూజ్ చేసి ఆ తట్టుగా ఏమైనా దెబ్బ తాగిలిందనుకో ఇక్కడికి వచ్చి ట్రీట్మెంట్ చేయించుకుంటాం అన్నట్టు ఫస్ట్ ఎయిడ్ బాక్స్ దగ్గర ఒక ఆమె ఉంటుంది ఎప్పుడు
ఓహో కొత్త విషయం చెప్పారండి థ్యాంక్ యూ అండి నాకు తెలిదండి ఇవి విషయం కొత్త విషయం చెప్పారు థ్యాంక్ యు నాకు ఈ విషయం తెలీదు కొత్త విషయం చెప్పారు మీరు అంటాన్న
హలో
హలో
ఆ మాట్లాడండి వినిపిస్తు
అదేనండి మీరు ఇప్పుడు ఫస్ట్ పస్ట్ఎయిడ్ గురించి చెప్పారు కదండి
ఆ చెప్పండి
ఆ అదే ఆ కొత్త విషయం చెప్పారు మీరు థ్యాంక్ యూ అంటున్నానండి
అవునా అండి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ వా మీరు ప్రిఫర్ చేయయండి ఇంటికి ఒక ఫస్ట్ ఎయిడ్ బాక్స్ కఖచ్చితంగా ఉండాలండి ఎప్పుడు ఏ టైం లో ఏమైతదో తెలియదు కదా అండి చి చిన్న పిల్లలకి దెబ్బలు తగులుతాయి ఆడుకుంటూ మీకు ఆటలు ఆడుకోవడం వచ్చా అండి చిన్నప్పుడు ఆటలాడు తరా
ఆడేవాన్నండి క్రికెట్
అవ్ అవునా మీకు చెస్ గేమ్ తెలుసా అండి చెస్ ఇంటి లో ఆడుకునే గేమ్ నేను మా అక్కయి ఆడతాం సూపర్ ఆడతాం అండి
నేను మా డాడ్ ఆడేవాళ్ళం అండి
మీకు స్ ఏం చేస్తారన్డి కా అంటే కాపాడుకుంటూ ఉంటారా లేకపోతే వేరే వాళ్ళని చంపుతారా మీరు
కాపాడుకుంటూ ఉంటానండి డిఫ్
మీ మీర్ మీరు ఇప్పుడు రాజు రాజు ఎక్కడ ఉన్నారో అక్కడ మీరు ఉంయిన్ చుకొని ఆడతారు కదాండి
అవునన్ అవునండి
నేను రా మంత్రి అంటే నేను మంత్రి నా మంత్ త్రినీ వుయించుకొని మం త్రిని ఇంక కా అందర్ని అంద ఏనుగుని మన్ అన్ ఏనుగుని కా గుర్రాలని అన్నిటిని యూజ్ చేసి కాపాడుకుంటాండి మా రాజుని
మేము డైరెక్ట్ మేము మంత్రిని వాడతాం అండి పెద్దది కదా మంత్రి దానికి ఎక్కువ పవర్స్ ఉంటాయి కదా అండి
మంత్రిని గా చంపొస్తది కదా అండి సక్కగా ఓతది వంకర ఓతది ఏం డిప్ ఇట్ల పోతదండి మర్చిపోయిన గుర్తులేదు
అర్థం కాలేదండి
ఏనుగెట్లా పోతది అంటున్నా
ఏనుగు ఓ స్ట్రేట్ పోతా ద్ అండి ఎట్ ఎట్ల పోయినా స్టేట్గా పోతదండి
మరి సోల్జర్స్ ఉంటాయి కదా అంటే సైనికులు అంటారు ఎన్ని ఉంటాయి మీకు తెల్సా ఏమన్నా
సైనికులు పదమూడు ఉంట్ర అనుకుంటా అండి అంత కౌంట్ తెలీదన్డి చాలా రోజులయింది నేన్ ఆడి
నాకు తే నాకు తెల్సు అండి నేను చెప్పనా అండి ఇప్పుడు మన ఆపోజిట్ పర్సన్ కి ఎనిమిది సో సైనికులు ఉంటారు మనకి అ నిమిది సైనికులు ఉంటారు ఎనిమిది సైనికులు ఉంటారండి ఎనిమిది ఎనిమిది సైని కులు ఉంటారు హలో వినిపిస్ స్తుందా అండి
స్తుందండి
మా దగ్గర ఇక్కడ చాలా ఎండలు ఉన్నాయండి మీ దగ్గర ఎండలు ఉన్నాయా
ఓ ఫుల్ అండి మేము ట్యాన్ అయిపోతున్నాం అండి రోజు
అవునా అండి
అసలు ఈ ఎండలు ఎక్కువ అవ్వడానికి కారణం ఓజోన్ లేయరండి ఓజోన్ లేయరు వల్ల ఎక్కువైతుందండి
ఓజోన్ లేయర్ అంటే ఏంటండీ నాకు తెల్వదు
అంటే ఒక లేయర్ లేయర్ ఉంటుందండి దాని వల్ల మన్ కి యువి రే స్ అనేది తక్కువ పడతాయండి
అవునా
ఆ అదే దానికి బొక్క పడుతుందండి అంటే పొల్యూషన్ వల్ల పొల్యూషన్ తగ్గిస్తే కొంచెం ఓజోన్ లేయర్ సెట్ అయిపోద్దండి
ఈ ఎండలకి అసలు చచ్చిపోతున్నామండి ఎండలకి మండిపోతున్నాయి ఎండలేమో
ఎక్కువ ఎక్కువ వాటర్ తాగండి వాటర్ ఎక్కువ తాగండి
ఆ అవునండి మంచ్ నీళ్ మంచిగా తాగాలి ఫుల్లుగా డిహైడ్రేషన్ కోసం కొబ్బరి నీళ్ళు కూడా తాగండి మీరు కొబ్బరి నీళ్ళు కూడా తాగండి డిహైడ్రేషన్ తగ్గు అంటే మంచిగా ఉంటది మీరు
ఆ అవునండి
ఎండలకి మీరు సలువా అంటే చల్లడి కళ్ళు తాగం ఈ కళ్ళు మంచిది అంటరు
ఆ ఎందా ఎ
కళ్ళు కళ్ళు తెలుసా అండి మీకు ఆ పల్లెటూర్లలో దొరుకుతది అ
ఏ మేమన్నీ మందు తాగమండి మేము తప్పండి మందు తాగడం
ఇగ అది మ
కరెక్ట్ కరెక్టే అండీ బట్ అ స్మెల్ పడదండీ మాకు
అవునా అయితే మీరు చల్లగా ఆ పుచ్చకాయలు తినండి పుచ్చకాయలు మామిడి పండ్లు ఇప్పుడు ఎండాకాలంలో దొరికినవి అన్నీ తినండి మంచిదే
తాటి ముంజలు కూడా వస్తాయండి ఇప్పుడే
ఏం కాయలు వస్తాయి అండీ దానిమ్మకాయలు దానిమ్మకాయలు ఎక్కనో విన్నానండి చూసినా అనుకుంటా
దానిమ్మకాయలు అంట లేనండి తాటి ముంజల అండీ తాటిముంజలు
తాటిముంజలా ఆ ముంజల్ తెల్సు అండి ముంజల్ అంటే నాక్ చాల ఇష్టం అండి కొబ్బరి బోండం లేక్కనే ఉంటది అందులో పలగొట్టి ముంజలె
అవునండి అదె అదే అదేనండి అ అది ఇంకా బాగుంటుదండి టేస్ట్ బాగుంట
అవున అందులో కూడా లోపల కళ్ళే ఉంటదండి మీ తెల్ తెల్వదా మీక్ కళ్ళు అంటే తాగను మందు అంటున్నారు కదా
ఆ ఏంటండి
తెల్వదా ఈ విషయం
ఏంటండి తెలీదండీ
కళ్ళు ఉంటది
లేదండి తెలీదండి చెప్పండి దాని గురించి
తాటి ముంజ్ జలల్లో కళ్ళు లోపలా తి తాగుతా తాగుతారు కదా మీరు లోపల నీళ్ళు వస్ వస్తాయి. కదా
అవునండి
అవి తాటి ముంజలల్లో నీళ్ళు కల్లేనండి అవి
అవున అండి అయ్యా మేము తిన తినద్దండి ఇప్పట్ నుంచి తెలిసిన నాక నాకూ కళ్ళు పడదండి నాకు ఊ తిప్పినట్టవు దండి
హ్మ్ మా దగ్గరా చెట్ల చెట్లు చాల పెంచుతారండి మీ దగ్గర చెట్లున్నాయా మరి
చెట్లు ఆ చెట్లు పెంచాలండి ఇక్కడ అదే చెప్పాను కదండి పొల్యూషన్ ఎక్కువ అవుతుంది
హా అవును
అ అంటే పొల్యూషన్ వల్ల పొల్యూషన్ తగ్గించాలంటే పెంచాలి కదండి
ఆ మతాత్
చెప్పాలండి అందర్కిీ మా ఫ్రెండ్స్ ఉంటారండి వాళ్ళ కూడ చెప్పాలండి
అవునండి చెప్పండి మీరు ఒక స్టేజ్ మీద కెక్కి కీ కాలేజ్ అందరికయినా దోస్తుల అందరికి చెప్పండి
చెప్తా చెప్తా నండి ఇప్పుడూ
చెప్పాలి చెప్
మీరు మీరు అన్ని మంచి మాటలు చెప్పండి మంచిగా నేర్చుకోమనండి మీ వాళ్ళని
అవునండి చెప్పాలి అడిగ చెప్పాలి వాళ్ళకు కూడా
ఆ అందరూ చి ఇప్పుడు అందరు ఫోన్ కి ఎడిక్షన్ అయితున్నండి ఫోన్ నుంచి తప్పుకొని కథలు చెప్పండి మీరు వాళ్ళకి మస్తు వినాలి
అవునండి అవునండి ఇట్లా కొన్ని ఇది ఫోన్లు ఊరికే మాట్లాడుతా ఉంటారండి అసలు ఇట్లా మాట్లాడతారో అర్థం కదండి
అవునండి ఫోన్ లో మాట్లాడడం వల్ల ఏం కాదులేండి ఫోన్ మాట్లాడితే ఏం కాదు లెండి ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే ఫోన్ వాడకుండా చెప్పండి చిన్న పిల్లలు ఉంటారు కదా మా ఇంటి దగ్గర వాళ్ళు
అదే అదేనండి అదే నెత్తినస్తుందండి ఈ రేడియేషన్ వల్ల
చెప్పండి మీరు మీరు మీ ఇంటి కడ చెప్పండి ఏమన అంటే లైక్ అందరు మంచిగా చదువుకోండి ఫోన్లు వాడకండి అని చెప్పండి సరేనా అండి
అవునండి సరే అండి ఓకే అండి ఉంటానండి బాయ్ అండి